ఆ మేడం హలో గుడ్ ఈవెనింగ్ అండి
ఏం చేస్తు ఏమి లేదండి డిన్నర్ అయిందా అ
ఆ అయింది మీద అయిందా మేడం మాది మటన్
మటనా మటన్ కర్రీ ఫ్రై చేసి అండి
ఫ్రై ఫ్రై చేసా మేడం
అవునా ఎట్లా ఫ్రై చేస్తారండి మీరు
ఫ్రై కూడా కాదు మేడం పచ్చలాగా పెట్టాను మేడం కొంచెం ఒక పావు కేజీ అని త హు
ఎట్లా చేస్తారండి పచ్చడి మీరు
పచ్చడి అంటే నార్మల్గా ఫస్ట్ పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి బాయిల్ చేశాను మేడం ఆ ఎందుకంటే పీసు ఉడకడం కోసం అని
హు
చేసాక అందులో వాటర్ ఫామ్ అయి ఉంటది కదా వాటర్ మొత్తం డ్రై అయేదాకా వేడి చేసాను మేడమ్ వాటర్ డ్రై అయినాక ఆ వాటి డ్రై వాటర్ డ్రైయర్
సరే అండి మాట
మటన్ టూ కేజీస్ తీసుకున్నాం మేడం
టూ కేజెస్ ఓకే టూ కేజీస్ తీసుకొని దానికి
కేజీ వండుకున్నాం కొంచెం అంటే జస్ట్ కొంచెం ఉంచి అది ఈ రోజు పచ్చడ్లాగా పెట్ ట్టాన్ మేడమ్
అవునా ఎట్లా చేస్తారో కొంచెం చెప్ ప్తారా నాకు డీటెయిల్స్ గా
ఆ ఓకే మేడం అయితే అదే ఏంటి బాయిల్ చేసుకున్నా మేడం బాయిల్ చేసుకుొని వాటర్ డ్రై అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని నెక్స్ట్ ఏంటి ఊ పేనంలో ఆయిల్ పోసుకొని దానికి క్వాలిటీ తగ్గినంత ఆయిల్ పోసుకొని
ఊ
డీ ఫ్రై చేసాం మేడమ్
అవునా
ఆ డీప్ ఫ్రై అంటే పీస్
ఎన్ని మినిట్స్ వన్ అవర అండి.
ఆ మేడమ్
వన్ అవర్ హాఫన్ అవర్ అట్లె ఎంత
టైమ్ ఆ టైమ్ ఏమంత ఎక్కువ అని పట్ ప్లే మేడమ్.
ఏమంత బా అంటే బ మ మటన్ కదా మరి అది చాలాసేపు ఫ్రై కావాలి కదా అనేసి
స్తాం కదా మనం. ఊ బాయిల్ చేస్ నాం కాబట్టి బాయిల్ చేసేటప్పుడు వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు బాయిల్ చేయాలి మేడం.
అవునా. అట్ల ఎంత ఎంత ఎన్ని మినిట్స్ ఎన్ని మినిట్స్ అండి.
అంటే బాయిల్ వాటర్ మొత్తం డ్రై అయేంత వరకు మేడం అందులో ఇప్పుడు వాటర్ ఫామ్ లో వేసి మనం ఉడకబ పెడతంటే వాటర్ ఇట్లా వస్తంటది కదా మేడ డమ్ అట్లా వాటర్ లేకుండా ఆ వాటర్ లేకుండా అయ్యేదాక ఇక మనము చేస్తూనే ఉండాలి అంటే ఇట్లా వాటర్ లేకుండా డా అయ్యేంత వరకు కలవెట్టాలి. ఆ వాట లర్ లేకుండా అయినా తర్వాతకి ఆయిల్ల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఆ అవును కొంచెం అది రెడ్డ్గా గోల్డ్
ఆ ఊ గోల్డ్ కలర్ వచ్చినంక అవి పీసెస్ తీసే తీసుకొని నెక్స్ట్ ఇంకా మనం మామిడి కాయ పచ్చడి పెట్టుకున్నట్టు ఇంకా అన్ని ఆ ఉప్పు కారం మసాలా అల్లం అంటే వెల్లుల్లి పేస్ట్
ఆ అవన్నీ ఎత్కోవలె
అదిగానీ వెల్లుల్లి పేస్ట్ ఉ అవన్నీ వేసుకోవాలి వేసుకొని ఇంకా ఇవివి ఎంపి పక్కన పెట్టుకున్న పీసేస్ అందులో వేసుకొని కలుపుకోవాలి లాస్ట్ కి చల్లగా అయిన తర్వాతకి ఒక రెండు నిమ్మకాయలు పిండుకుంటే అది ఎన్ని రోజులైనా ఉంటది మేడం కరాబు కాకుండా ఉ
అవునా మేడం
అవును మేడం
ఆహ అదే పిల్లలకిెళ్తుకి మంచిదేనండి అది
ఇగ మటన్ కదా మేడం మటన్ అంటే కొంచెం చికెన్ కంటే బెటరే కదా ఇ పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఆ చిన్న చిన్న పీసులు కట్ చేయాలి మేడం అంటే బోన్స్ ఉండొద్దు మేడం ఓన్లీ ఈ ఆ అంటే మె మేత్తటి మేత్తటి పీసెసే ఉండాలి బోన్స్ మొత్ మొత్తం మీ నిన్ననే వండేసినం మేడం
బోన్స్ సూప్ కూడా బాగుంటందండి బోన్ సూప్ కూడా
ఆ హెల్త్ కి ఆ హెల్త్ కి మంచి మంచిది బోన్ సూపు కూడా కానీ
అవును ఆ మరి తలకాయ కూడా మంచిది చాలా బలంగా దా మన బోన్స్ గిట్లా
అవును అవునవును అంటారు అవునుగాని మేడం అది బోన్స్ సూప్ గా జే చేయడానికి దానికి కూడా ఒక టెక్నిక్స్ ఉంటాయట మేడం అంటే అది ఏ విధంగా చేయాలి ఏంటనేది ఉంటాయంట మనం ముూలుగా మనం బోన్స్ తాన్ని ఒక బౌల్ వేసి ఉడకవేడతా
ఉడుకబట్ ఆగా వాట్ ట్ని వాటినీ కూడా కర్రీ లాగా వండాలి కాని బాగా ఉడకబేట్టి ఆ సూపే తాగుతారు ఆ సూప్ తాగితే చాలా మనకు హెల్త్ కి చాలా మంచిది
ఉమ్
అట్లా అండి ఇంకా అండి ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మేడం అ
ఆ ఇగ బానే చేసుకున్నామ్ మేడం ఉగాది మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాం
ఉమ్ భక్షలు చేసిర్ర పూర్ణాలు చేసుకున్నరా అండి
ఆ బక్షాలే చేసుకున్నాం మేడం
భక్షాలే చేసుకున్నర అండి ఇంక అండి
చెప్పాలి మేడం మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్కూన్నారు మీరేమ్ మీరేం చేసుకున్నారు
మేము పూర్ణాలు చేసుకున్నాం అన్
పూర్ణాలు చేసుకున్నారా
పూర్ణాలు చేసినాము అండి పూర్నాలు చేసినాం మటన్ కర్రీ చేసినాం చికెన్ కర్రీ పూరిలు చేసినం అండి
అవునా నువ్ చికెన్ తీసుకురాలే మేడం ఓన్లీ మటనే తీసుకున్నాం
పూర్ణాలు చేసుకున్నా అండి ఇగ
పూరి చెయ్ లే మేడం చపాతీ చేశాం
అవునా చపాతి చాలా హెల్త్ కి మంచిది పూ ఈ పూరి అంటే ఆయిల్ ఫుడ్ డైజెషన్ కాదు కానీ ఇగ పిల్లలె క్కువ ఇట్లా ఆ ఫెస్టివల్ అప్పుడు పూరి ఇష్ట పూరి ఇష్టపడత చపాతి అంత తినరు కానీ అదే హెల్త్ కి మంచిది నాన్న అని చెప్పినా ఇగ పిల్లలకు తినబుద్ది కాదా అండి నో అందుకోసమే పూరీ చేసినా అండి
ఊహూ పిల్లలు తింటారు మేడం అన్ చిగా ఏమైనా ఇబ్బంది అంటే తినకుండా ఉండడము ఇది కొన్ని కొన్ని అంతగా ఇష్టం ఉండదు కదా కొంతమందికి పిల్లలకి పప్పు అం నెక్స్ట్ ఏంటి మ్మ్ పప్పు సామ్
పప్పు చారు పెడతాం ఆకుకూరలు ఎగ్స్ పల్లి పట్టీలు కావాలని పాప అడుగుతున్నది అవి కూడా చేసి పెట్టాలి చేయచ్చా మేడమ్ మీ పల్లీ పట్టీలు
ఇగ చెయ్యొచ్చంటే మరీ అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఇక చూస్తాం ఇంకా ఉంది కదా మేడం యూట్యూబ్స్ అవి ఇవి ఉన్నాయి కదా
అవును యూయ్యూబ్ లో చ్చ్ అదే నేను కూడా రేపు ప్రిపేరు చేద్దామను కుంటున్న పిల్లల కోసం
మ్ ఊహూ
స్కూల్ లో కూడా వాళ్ళ టీచర్ వాళ్ళు పల్లీ పట్టిలు తినాల హెల్తీ ఫుడ్డం టున్నారట రేపు ట్రై చేద్దామని
ఇగ ఎట్లాగో ఏంటి పిల కూడా హాలిడేస్ ఏ గదా అంతా హడావిడి ఉండది గాబట్ టికి చేసుకోవచ్చింక
దాని కన్నా పెట్ తరి అంటే ఈ పల్లి కోకోనైటున్నూ కొబ్బరి ఉన్నూ పచ్చి కొబ్బరి ఉన్నూ బెల్లంతోని చేేసినవి కూడా బావుంటాయి అంటే పాప ఇష్టపడట్లేదని ఇంకా చాలా మంచిది అయిపోయిన వస్తది అంటే ఇగ పాప వినట్లేదు పిల్లలు ఇష్టపడట్లేరు ఈ పల్లి పట్
అవిజెసారా మేడం ఆ ఎడ్డి కొబ్బరితో కొబ్బరితో చేసి సారా కొబ్బరి బెల్లంతో చేసారా ఉమ్ హ్మ్మ్ అయితే అవి తినట్లేదా పిల్లలు
నాకు ఇష్టపడట్లేరండి అవి బాగుంటాయి వాళ్ళు ఇగ వాళ్ళకికా కొబ్బరి స్మెల్ నచ్చట్లేదు అపుడే బాగుటాయి మంచిగుంటాయి మేడం డిస్టర్బెన్స్ వస్తుంది
ఆ ఏం లేదు మేడం
సౌండ్ వస్తాది మీకు తెలుసా అండి పల్లిపట్టిలు ఎట్ తది చేయాలన
నాకు అంతగా తెలియదు మేడం జస్ట్ అంటే నార్మల్ ఇ ఇంత ముందుకు ఒక సారి చేసినాగాని అంత సక్సెస్ ఏం కావాలలేదు అంటే యూట్యూబ్ లో చూసే చేసిన అప్పుడు కూడా
అవును దానికన్నా ఈ పల్లీలు కొంచెం వేయించుకొని మళ్ళా అందులో మళ్ళ మనం బెల్లం కలుపుకొని మంచిగా ముద్దలాగా చేసి పెడితే కూడా మంచిదే కాదండి
ఆ అంటే అది పాక బట్ పట్టకుండా ఓ న్లీ జస్ట్ కలపడమే
కి రోజ్ ఆ రోజు వరకె పని చేేస్తే మళ్ళీ తెల్లారి ఉంటాయి కావచ్చు
ఉమ్
అంతేగా అండి ఎక్కువ ఆకుకూరలు అవి ఎగ్స్ అవి పెడతాం నాన్ వెజ్ అంటే పిల్లకి ఇస్ట్ ఇష్టపడరు అని ఎక్కువ తిన్నారు పిల్లలు
ఉమ్ హ్మ్మ్
మేడం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలకు మంచిది అంటారు చెప్పండి
ఇంకేంటి మేడం అంతే కదా ఆకుకూరలు ఎగ్గు ఎగ్గు బాయిల్ చేస్త నెగ్గు ఉమ్ నెక్స్ పల్లి పటి ఆల్మోస్ట్ ఇస్తున్నారు కదా మీరు కూడా ఇస్తున్నారు కదా
ఆ మీ ఇచ్చ ఫుడ్ కానీ మీకు కూడా కొంచెం ఏమైన్నా ఉంటే చె తెలిసినవి ఉంటే చెప్తారడి
ఇ అవే ఉంటాయి మేడం రొడన్ గా
హమ్ ఏం చేస్తారు మే లేసి మీ యాక్టివిటీస్ డైలీ
నార్మల్గా ఇ రెగ్యులర్ గా ఇంతే మేడం అది రొటీన్ లైఫ్ లేవడము ఇంట్లో వర్క్ చేసుకోవడం పిల్లలను చూసుకోవడము
అ
హమ్ ఇంకా మీర ఏమైనా వర్క్ చేస్తారా మేడం
అయినా అండి స్కూ లో టీచింగ్ చేస్తాండి
హ
మానే మాకులు విష ఆ
ఏం చెప్తారు
చిన్న పిల్లలకండి కేజీ సెక్షన్ వాళ్ళకి ప్రీ ప్రైమరీ వాల్ళ చేస్త
హ
ఇంగ్లీష్ వంటోలు మేబీసిడీలు ఉంటాయి కద
అ ఓకే మేడం
హ
ఇంకా అంటే మీ టీచింగ్ లైఫ్ జర్నీ ఎలా అనిపిస్తుంది మేడం డేంజయగా ఉంది దా నెక్స్ట్ ఎన్నో ఆయిన బాగా హార్డ్ వర్క్ లో ఉందా
హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నే ఉంటదండి మార్నింగ్ ఫైవ్ క లేసి పని చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాక్సెస్ పెట్టుకొని పోయి చిన్న పిల్లలతో కొంచెం చిన్న పిల్లలుగా కొంచెం పెద్ద పిల్లల అయితే ఏం ప్రాబ్లం కాకపోవచ్చు కాగాని చిన్న పిల్లలే సర కొం ఇబ్బంది అనిచ్చసు కుంటేనే వెళ్ళిపోతాం అలవాటు అయిింది దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది ఇ అట్నే అలవాటు అయిపోయింది
ఆహా
మదర్ టీచర్ అంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది ఇంటనండి
అంతేలిండి ఏ మదర్ ఇంట్లో ఒక టూ డేస్ హా స వస్తానే మాదత
చూసుకోవ అలాంటిది ఇక ఒక థర్టీ టీ ఫార్టీ మెంబర్స్ ను మెయింటైన్ చేయాలి కానీ అలవాటు అయి
అంతేలేండి హ్మ్ ఇంట్లో హాలిడేస్ వస్ స్తనే ఒక టూ డేస్ హాలిడేస్ వస్తేనే ఎందుకు హాలిడే ఇచ్చిరు, అనేసి అడుగుతాం పేరెంట్స్
అవును ఒక్కరిని భరాయించా, పిల్లలు మనం భరించలేము కాని ఇంకా అక్కడ అలవాటు అయిపోయింది వాళ్ళం కొట్టకుండా కొంచెం మంచిగా ప్రేమగా చూసుకుంటే అట్లా రాస్తరు బానే
హ్మ్
బా భయపెట్టద్దు ఇగా ప్రేమ న దగ్గర తీసుకొని రాపియాలండి, అట్ల అయితే పిల్లలు మంచిగా రాస్తరు చదువుతరు
ఓకే ఓకే
వాళ్ల మదర్ చెప్పిన వింటరో వినరో గాని వాళ్ళ మదర్ వాళ్ళు కూడా మాకే చెప్ తారు మేడం గిట్ల తినట్లేడు, మేడం స్కూల్ డ్రెస్ వేసుకోట్లేడు, మీరు చెప్పండి మీరు అంటే మీరు స్కూల్ కు రాని రోజు పిల్లలు రానంటంరు మేడం, చ్ ఓ అంట అంత కనెక్ట్ అయిల్ చిన్న పిల్లలు
హూహ్ అంటే మీ పర్ఫార్మెన్స్ అంత బాగుంది కాబ ట్టి పిల్లలు కూడా అంత కనక్ట్ అయ్యిరు అన్నట్టు
ఆ మేడం సరే మేడం
ఆ ఓకే మేడం